ఓ
ఊ పండగలకు ఏం న్నలా ఇప్పుడు ఉగ్ ఆ ఉగాది పండగ హలో
చెప్పండి ఆ చెప్పు చెప్పు పనిపిస్తలా
ఆ హలో వినిపిస్తుందా హలో
వినిపిస్తుంది
ఆ చెప్పు ఉగాది పండుగ గురించి తెలుసా నికు
తెల్సు ఫస్ట్ ఆ మీరు ఎట్లా చేస్తాం మీరు ఎట్లా చేసుకుంటారో చెప్పు సరు
ఉగాది పండుగ అంటే షడ్రు షడ్రు చుల్ తో పచ్చడి పెట్టి తోరణాలన్నీ అంటే ఇల్లి శుభ్రం చేసుకొని ఉగాది పండుగ అంటే అది ది కొత్త సం
మొదటి పండుగ తెలుగు సంవత్స ఆ ఫస్ట్ తెలుగు వాళ్ళ మొదటి పండుగన్నమట్
ఆ కొత్త సంవత్సరం ప్రారంభిస్తున్నట్లు ఆ రోజ్ జు అన్ని కుటుంబంలో మొత్తం అందరూ స్నానాలు చేసి తల స్నానాలు అంటుకొని ఇంకా కొత్త బట్టం వేసుకొని ఉగాది పచ్చడి తిని ఎవరికి పూజ చేసేది అప్పుడు సరిగా ఐడియా లేదు అందరు దేవుళ్ళకే కదా హలో
ఎవరి ఆ అందుకు జె స్
హు మ్ వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పు ఆ వినిపిస్తుంది
ఆ ఉగాది పచ్చడి అంటే షేడ్రుర్చులంటారు కదా ఆ పులుపు ఆ
తిపి వగరు చేదు హలో హలో మోని నువ్వు కదలమాకు మోని ఒకచోటే ఉండి మాట్లాడు హలో హలో షడ్ రుచులు అంటే ఏడు రుచులు అన్